పోన రా ఆ
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా?
హు బాగున్నా ఎం చేస్తున్నారు?
ఏం లేదు ఇప్పుడే వంట చేసినా. ఇక తినాలి తిన్నవా నువ్వు.
ఉ తిన్నక్క
ఏం కర్రి
పప్పు పప్పుచారు
ఆ
మీరు మదేశీ
నేనుయి ఎగ్గు చారు చేసిన
అవునా
హ్మ్ ఇంకా రేపు శ్రీరామనవమి ఇంకేది టెంపుల్ క వెళ్ళాలి రేపో శ్రీరామనమి కాబట్టి. ఇంకా ఎ ఎల్లవ
ఆ మేము వెళ్తాం అక్క మా హాస్టల్ ముందే ఉంది ఒక శ్రీరామనవ రాములవారిది. టెంపుల్ అక్కడికి వెళతాం. హు
ఇంకా నువ్వు మూవీస్ ఇట్లా ఏమన్నా చూస్తావా.
ఆహా ఏం చూడను దూరంధర్ మూవీ చూద్దాం అని అనుకున్నాం. కాని అది ది ఇ నెట్ లేక డౌన్లోడ్ రీచార్జ్ అయిపోయింది.
అవునా ఎట్లాంటి మువి చూస్తారు, ఎక్కువ మరి.
ఏవయినా
అవునా ఇష్టమైన కలర్ ఏంటి
కలర్ ఆల్ కలర్స్
ఆళ్ కలర్స్ ఉంటాయి ఏదైనా ఒకటి ఉంటుద కదా ఫేవరెట్ కలర్
అట్లే ఏమి ఇష్టాలు ఏముండయి ఏది పడితే అదే
ఆ అవునా
హ్మ్
హమ్ హ ఇంకామందికి ఇష్టమైన దేవుడు
ఆలిన్ వన్
అది కూడా అంతేనా
ఇష్టం అనేది ఏం ఉండదక్క మనకివ ఎప్పుడు ఏ దేవుడు మంచిగా కనిపిస్తే ఆ దేవుడే అంతే ఇక ఇప్పుడు సపోజ్ తిరుపతి పోయినము అనుకో ఫేవరెట్ గగాడ్ తిరుపతి అయిపోతుది ఆి ఇప్పుడు శివుని దగ్గర పోయినాం అనుకో మా ఫేవరెట్ గా శివుడు అయిపోతాడు ఎవరు పడతా వాళ్ళలే
అ అవునా
ఎవరు ఫాస్టింగ్ ఇట్లా ఉంటావా
నేనా ఫాస్టింగ్ ఉండేనేడి నేను ఒకప్పుడు అదికపోతే ప్రాణం అంతా లోపత వనకిపోతుంది
ఆ తా
ఉ
ఉహ్
రేపు ఐనా ఫాస్టింగ్ లు ఉండర అండి ఎవరైనా రేపు
ఆ రేపని కాదు నార్మల్ గా ఫాస్టింగ్ ఉంటావా అని ఎప్పుడన్నా అంటే శివరాత్రి ఏ కానీ ఊ ఓహ ఒక
ఆ చెప్పండి అక్క మీరే
ఆ అవును ఇగ అన్ని ఎదో ఒకటి తినాలి
రేపేంటీ అక్క టెంపుల్ పోతుల్లా
ఆ పోతాం రేపు రామాలయానికి రేపు కళ్యాణం ఉంది కదా రామల వారిది
ఎక్కడ పోతుళ్లు
ఇక్కడ మాకు దగ్గర లోనే ఒక టెంపుల్ ఉంటది అక్కడికి వెళ్తా
ఆ ఫాస్టింగ్ ఉంటారా అక్క మీరు రేపు
ఏ అదేం లేదు ఫాస్టింగ్ ఏం ఉండను కానీ రేపు కళ్యాణం కాబట్టి స్పెషల్ లేదు పులిహోర చేసుకుంటాం మంచిగా ఉంటది రాముల వారి కళ్యాణం అంటే పులిహోర స్పెషల్ ఉ ఊ
పానకం వేయరా మీరు
ఆ దేవుని కి నైవేద్యం గా చేస్తాం బెల్లం పానకం
ఆహా
ఉ
ఇంకా భద్రాచలం వేల్దా మన కాని మేము పుల్లూరు క్రెష్
ఆ రేపు కళ్యాణం కావ ట్టి బాగా రష్ ఉంటది మళ్ళీ దర్శనానికి కూడా చాలా టైం పడుతుందివచ్చు అవునా నా అ వును తలంబ్రాలు
మ్ ఒడి ముడుపు లేదో కట్టుకొని తలంబరాలు కట్టుకొని వస్తారట, అందుకే మా ఫ్రెండ్స్ వద్దు ఎప్పుడు పోదం లే అని అడిగా
అవును చాలా మంది కళ్యాణానికివెళ్ ఇద్దరు రాములవారి కళ్యాణానికి శివ కళ్యాణానికి వెళ్తారు ఇక్కువ పార్వతముంలో
హలో
హలో
చెప్పక్క
ఇంకే చెప్పాలండి ఉ హలో మీకు ఇష్టమైన మూవీస్
మూవీస్ అంటే ఏ అన్ని అన్ని మూవీస్ అక్క ఏది నిమిం ఉంటాది తమే
ఎక్కువ సాంగ్స్ వింటారా నేన్ కూడా అన్ని మూవీ చూస్తా ఒకటే ఇష్టం అనే ఉండదు అంటే సాంగ్స్ ఎక్కువ వింటారా అంటున్నా
సాంగ్స్ ఫోక్ సాంగ్స్ వింటా ఎక్కువ
అవునా
ఉ
ఉ
కొంచెం అవి ఊపుంటాయి కాక
మ్ డిజె సాంగ్స్
ఆ అట్లా అండి కొంచెం
ఏస్తను ్యాన్స్
మనకు దనికి సంబంధమే లేదు ఏదో లోబడ రేసుగుర్రం మాదిరి రేసుగుర్రంంలో శృతి హసన్ మాదిరి నేను డ్యాన్సింగ్ లోబడ్ నస్ ఇ బయటికి రాదు అ
హ
మీరేసారు అక్కడ ండ్స్
నా డాన్స్డం అ న డాన్స్
అవునా
తన్ ఇంకా
ఏంకా చెప్పన్నాక్క ఏ హీరో అంటే ఇష్టమా కాకో
ఆ హీరో అని ఏం లేదు కానీ అందరు హీరోల మూవీ చూస్తా
ఆ
అ
దురంధర్కి పోక పోతుీ మరి
దురంర్ ఇక్కడ థియేటర్ల ఏసిల్లు ఏ తెలివదు మనగ
ఎందుకు అన్నిటికడ ఒక్కటేసారి గారు ప్లీజ
ఆ ఒకటే సరి ని మరి కొన్ని థియేటర్లలా ఒక సినిమా ఆడుతా అంటే ఇంకోొటి అయ్యారు కదా అట్లా మరి ఇక్కడ వేస్లే వయలేదని నా తెలియదు
హ
అనా చూడాలని ఏం లేదు ఆ మూవీ అంటే ఎదురందరు దేని గురించి మరి ఆ మూవీ
అదే ఇట్లా ముస్లిం వాళ్ళకునో హిందూస్కో ఏదో అదే అంట వారు గురించి ఇట్లా
అవునా
ఇట్లా ముస్లిం వాళ్ళని ఎట్లా చంపేస్తారు ముస్లిం వాళ్ళు మనల్ని ఎట్లా చంపస్తారు అట్ అది గూడ వాళ్ళకి
ఉ అవును ఎంతకు ముందు ఇప్పు దూరంధర్ వన్ వచ్చింది దూరంధర్
ఇదే ఫస్ట్ దురంధరం వన్న
అవునా టూ కూడా రిలీజ్ అయింది అనుకుంటా నను అ
అవునా ఇదే ఫస్ట్ స్టాండర్
ఏ మరి నేను దూరంందరూ వన్ ను టూ అని అనుకుంటాను
ఏమో మరి కావచ్చు అయితే మరి అమ మొన్న ఒక ఫ్రెండ్ అనే దురంధర్ వన్ అర్థం కావాలంటే ఇట్లా దూరంధర్ మూవీ చూడాలి టూ అర్ధం కావాలని అంటే దూరంధర్ వన్ చూడాలట పక్కా అని అనేది మరి
ఆ అదే కదా దూరందర వందంటటు ఇప్పుడు నిం కూడా అదే అంటున్నదా
ఆహా ఇంకా టూ రిలీజ్ కాలేదు మేడం మరి ఏమో అది
ఆహా అట్లా అంటవా ఏమో మా నాగూడ తెల్వదు కానీ మూవీ అయితే దూరందరె వన్ టూ నా గుడా అంత క్లారిటీ లేదు
ఇప్పుడే ఫస్ట్ డే మూవీ ఇది దురంధర్ ఇంతవరకు రాలే అనుకుంటా
హుమ్ ఇంకా మరి మరి ఫ్రెండ్స్ అందరు కలిసి మరి వీకెండ్ ప్లాన్ చేయపోలే థియేటర్కి ఎళ్ళడానికి
ఆ పైసలేవ్ మాకడ
ఆహ
ఆ ఆసలే పదిహేను వంద ఇపుడు పన్నెండు వందల అంట ఆన్వల్ డేకి ఇప్ ఆ ఇప్పుడు మా ఏప్రిల్ సెకండ్ కట్టాలి అది లాస్ట్ డేట్ కట్టకపోయినా మనుకో డ్యూ లో రాసి పెడతారు ఆన్వల్ అ కట్టాలి పోయినా పోకపోయినా ను రా నువ్వు రాకపో నువ్వు తిను నువ్వు తినకపో మనకి సంబంధం లేదు నువ్వు ఒక స్టూడెంట్ కాలేజీలు ఉన్నావు కూడా నువ్వు పైసలు పక్కా కట్టాలి
ఆహా
ఆటనమస్ అయిందని ఫుల్ ఫుల్లు దొబ్బుతల్లు దానికి
అవునా
హుమ్
అ హుమ్ మరి సమ్మర్ కదా మరి అయితే ఫుల్ డేనే ఉంటదా కాలేజ్ మీకు
ఆ మాకు హాఫ్ డేస్ అట్లాంటివ్ ఏం ఉండవ్ ఫుల్ డే
ఓహో మరి తిన్నరా మరి ఇప్పుడు
ఉ తిన్నమక్కా
ఉ పప్పు చారా
హలో
పప్పు చారా
ఆ పప్పు చారు ఎగ్ బాయిల్డ్ ఎగ్
ఆహ వీక్లీ వీక్లి పెడతారా మీకు
అసలు వన్ డే బై వన్ డే డైలీ పెట్టాలి కానీ మా మేడం అసలు పెట్టదు ఫండ్స్ అన్ని దోబ్బేసి ఎప్పుడు ఆమె గుర్తొచ్చినప్పుడు పెడతది
అవునా మరి మీరు ఆడగరా ఎందుకు పెట్
అడిగితే ఏమన్ దా మే హాస్టల్ ఫండ్స్ రావట్లేదు అస మిమ్మల్ని పెట్టుడే ఎక్కువ అది ఇది అన్నట్టు మాట్లాడతది
ఉ హూ అవున
దొంగ మేడం మా మేడం
కంప్లైంట్ చేయడానికి ఇట్లా ఏమి ఉండదా
ఎవ్వరు స చదివేదే ఫ్రీగా ఇ ఈ ఉండుడే ఫ్రీగా అన్నట్టుగా ఎవ్వరు ఏం కంప్లైంట్ ఇయ్యారు ఇగ
హుమ్
సార్ ఈమె మీద ఒక కంప్లైన్ వస్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఇట్లా ఇక్కడ ఎవరు వయ్యారు అప్పుడ అంటే వాళ్ళ చిన్న పొరగాలు కూడా ఇచ్చేళ్ళు చిన్న స్కూల్కి వసారు అంత ముందుకు
ఆఓహ
ఇప్పుడు మంచి్య పెద్దోళ్ళగా ఇస్తుంది కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయారమా మీ ఆ
ఆఓహ
సరే కమార్ బాయ్
ఆ సరే బాయ్